హలో
ఉమ్ చెప్పండి
హాయ్ అండి బాగున్నారా
హ బాగున్నాము మీరు బాగున్నారా
హ బాగున్నామండి అయిపోయింద టిఫిన్
ఆ ఐపోయింది అండి.
ఏం చేస్తున్నారు. ఖాళీగానే ఉన్నార ఇప్పుడు
ఆ కలిగే అండి ఏంలేదు
ఆహా నేను కూడా పని ఐపోయింది. అండి మొత్తం ఇగ నేను కూడా ఇప్పుడే ఖాళీగానే ఉన్నాను ఈరోజు స్కు మార్కెట్కెళ్ళి పిల్లలకి బుక్స్ అవి తీచ్చుకుందాం అనుకున్నాం కానీ
ఆ
ఇప్పుడు చూసే వరకు బాగా ఎండుంది ఈ సైడ్ సరే మరి ఈవినింగ్ పూట వెళ్దామని ఇంకా కామ్గా ఉన్నా
ఏం చేశారండి మార్నింగ్
ఈరోజు మార్నింగ్లో ఫ్రైడ్ రైస్ చేశాను
కర్రి ఏమి వండారు
కర్రీ పప్పుచారు చేశాను నైటు చికెన్ చేసుకున్నాం కొంచెం చికెన్ ఉండే ఉంది ఇంకా దాంతో పాటు పప్పుచారు కూడా చేసాను అప్పుడు
ఇంకా మరి ఆ చెప్పండి
ఆ మీరేం చేసుకున్నారు మార్నింగ్
మార్నింగ్ ఈరోజు ఏం టిఫిన్ చేయలేదండి బిరకాయ ఎగ్ కరి చేసాను
ఆహా బీరకాయ ఇంక ఎగ్ కర్రీన
ఆ అవును
ఇది బీరకాయలో ఎగ్స్ ఎస్తే మరి మంచిగా ఉంటదా అంటే అది వేపుడ్లా అవుద్దా లేకుంటే కర్రీలా అవుద్దా జ్యూసి జ్యూసిగా
జ్యూసి జ్యూసి ఏమి ఉండదు కర్రీలానే ఉంటాది
అంటే ఫ్రైలా మనం ఇప్పుడు ఒకవేళ ఏంటిది ఏమంటరు దాన్ని గ్యాస్ ఆనియన్స్ని అ ఎమంటారు ఉల్లిగడ్డళ్ళు ఉల్లిగడ్డలు అలా కట్ చేసేసుకుంటే ఎట్లా ఫ్రై ఫ్రైగా ఉంటది చూసారా
ఆ అలానే ఉంటుంది
అలానే ఉంటదా ఆహా నేను విన్నా ఇట్లా చేస్తరూ అని కాని నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలా బావుంటద టేస్టు
మ్ బానే ఉంటాయ్ కర్రీ
అవునా ఇంకా ఇది బీర కాయలో పాలు పోసి కూడా చేస్తారంటారు కదా అలా చేసార ఎప్పుడన్న మీరు
మ్ లేదండి ఇప్పుడు నేను ట్రై చేయలేదది
మ్ హు మన బీరకాయలు కొంచెం అయిన తర్వాత లాస్ట్లో కొన్ని పాలు పోసి ఉంటే మంచిగా ఉంటది టేస్ట్ ట్టూ ఉంటరు అంటే మా ఇటు చుట్టుపక్కల ఆ హిందూస్ ఉన్నారు వాళ్ళు చెప్తరు ఇలా చేసుకోవచ్చని
అవునా నేను ఎప్పుడు వినలేదు ట్రై చేయలేదండి
మళ్ళా ఇవి తోటకూర ఉంటయ్ చూసారా తోటకూర మనం ఆకులు కట్ చేస్ కున్ తర్వాత అవి కాండాలు ఉంటాయి గదా కొంచెం లావు లావుయి తోటకూరకె ఆ అవి అయినా గనీ దాంట్లోవి కట్ చేసుకొని దాంట్లో పాలు పోసుకొని చేసుకున్న టేస్ట్గా ఉంటదంట మరి
అవునా అండి తెలియదు నాకు మీరు ఎప్పుడైనా వొండార అట్లా
ఉహ్ నేను వంటలేదు జె చెప్తేనే విన్నాను చేస్కు చేయొచ్చు గాని మళ్ళి చేసిన్ తర్వాత ఆ పిల్లల్ తినకుండా అది బాలేదు అంటే అ మొత్తం వేస్ట్ అయిపోద్ది అ కర్రీ
ఆ అవును
ఉమ్ అందుకని నేను ట్రై చేయలేదు ఇప్పుడు గుడా
ఇప్పు ఉన్ను
కనీ ఎగ్స్ ఏసీ కూడా బీరకాయ్ ఒకసార్ ట్రై జేయాలి
నువ్ ట్రై చేయండి బావుంటది కర్రీ
ఆ అంటే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగూ అన్నా గాని తినేస్తరు
ఊ మ్
అ అలా ఊమ్ ఇంక మధ్యాహ్నంకి అదే కరి సరిపోద్ద
ఉ అదే సైడ్ సరిపోద్దండి మళ్ళీ ఈవినింగ్ వొండాలి కర్రీ
అహ్హ్హ్ హ ఎలా ఉంది మీ సైడ్ కొంచెం మబ్బు పట్టినట్టు వర్షం ఉందా
లేదండి గెందో పుల్ ఎండ కొడుతున్నాది
అవునా అహ మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుందండి నాకు
అవ్ అ
ఊ
ఇప్పుడు వినబడుతుందా మంచిగ
ఉహు నైటు వొస్తుంది మా సైడు వర్షం కనీ మళ్ళ డేలో చూసేవారు ఆ బాగా నైట్ అంటే బా నైట్ గదు నైన్ నుంచి టెన్ వరకు వన్ అవర్ ఉండే వర్షం మళ్ళీ ఇప్పుడేమో ఫుల్ ఎండ
ఉల్లేట్లుంది వాన వడట్లేదు ఇట్ సైడ్ ఎండ కొడుతుందండి
ఈ జూన్ మొత్తం ఇలానే ఉంటది గావొచ్చు కదా
ఆ అవ్ను ఇగ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇగ అన్ని వాన్
అవును ఇగ మీకు పండుగలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కావొచ్చు
ఆ మసీ
ఇది బోనాల జాతర అని ఉంటది గదా అది గూడ్ నెక్స్ట్ మంత్ లోనే ఉంటదా
ఊఉ అంటే విలేజ్ లల్ల నయితే శ్రావణం లో జేస్తారు హైదరాబాద్ లో నయితే ఆషాడం లోనే చేస్తారు అన్ బత్ కమ్ పేట్ ఎల్లమ్మ బోనాలు ఉజ్జయిని బోనాలు అనీ విని ఉంటారు గదా మీరు
ఆ ఆ అవున
ఆషాడంలో చేస్తారు హైదరాబాద్ లో విలేజ్ లల్లో నేం శ్రావణంలో చేస్తారు
అంటే శ్రావణం ముంద్ వొస్తదా ఆషాడం ముంద్ వొస్తదా
ఆషాడం ముందొస్తది
అ అవునా ఉహు ఇప్పుడు ఈ వె వెళ్ళీ దెట్లంటే మామోల్ పంట పొలాలు చేసే వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్కి చేస్తారు కదా పస్కా అని ఆ పండుగ మీకు తెలుసా పోలాలు అవి చేస్తారు గదా
మా సైడ్ జేయ్యరండి అవి
ఆహ మీ సైడ్ స్
అంటే నేను విన్నాను పోలాల్ అమావాస్య అంటరు
ఆ ఆ
వింతని మా సైడ్ చేయర్ ఆది
అవునా
అంటే ఇక పంట వెట్ ముందంటే మా దగ్గర ఏరు ఏరు వాక్ కా అని ఉంటది అ అది చేస్తారు ఏరువాక పౌర్ణమి అంటే ఆ రోజు ఆన్ అంటే పశువులను గిట్ల మనం ఇట్ల వ్యవసాయ పనుముట్ల ఇట్ల పూజిస్తరు ఆ రోజు స్టార్ట్ చేస్ రు అని వ్యవసాయం పనులు గిట్ల
అవునా ఉహు ఇగ అప్పటి నుంచి విత్తనాలు వేయడం గాని అండి దున్నడం అవి స్టార్ట్ చేస్తరు కావచ్చు గదా
ఆ అవును అండి
ఉహు ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆరిద్ర పురుగులని మీరు చూసిండ్ర ఎప్పుడన్నా
అవును చూసినా అండి రెడ్ కలర్ లో ఉంటాయి
అవునవును అదేంటి అంటే ఆరెద్ర కార్తి పడ్డప్పుడు అవి పురుగులు ఎల్తయ్ అని చెప్తరు
ఆ అవును
మరి మీ సైడ్ కనపడతయా మరి మీ సిటీ గదా సిటీలో కనపడతయా
ఇప్పుడు పు తక్కువ కనబడుతున్నయి గదా అండి పొలాల సైడ్ గిట్లా అయితే కనబడు భూముల్లోనుంచి ఇక్కడ కనబడవు వొస్ సీడీలు ఎక్కవ ఇంతకు ముందు చూష్ణ గాని గిప్పుడు ఎక్కువ కనబడట్లేవ్
అవునవును ఇప్పుడు ఎక్కడ అస్సలు కనబడతలే అప్పుడు మనం చిన్నగ గున్నప్పుడు మామూలుగా కనబడెటియి అవి కానీ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు పల్లెటూర్లలో గుడా ఎక్కువ కనబడు లేవు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళది పల్లెటూరు కాబట్టి మేము అటు వెళ్ళిన గాని ని కనబడవు మాకు ఎక్కువ అవి
ఉ కనపడట్లేవు ఎక్కువ
ఉహు
అంటే ఆరుద్ర పురుగులు ఎక్కువ అవి ఎక్కువ కనబడితే కాలం మంచిగయితది అని అంటరు
ఆహా
ర్షాలు మంచిగ పడతయి అని పంటలు మంచిగ పండుతయి అని అంటరు
ఆహా ఉహు అవేంటి అంటే భూమిలో ఉన్న చిన్న చిన్న కీటకాలని అవి తింటయి భూమిని సారవంతంగా చేస్తాయి అంట్ రు అది నిజమేనా
అదే తెలీదు అండి అవి వానపాములు అయితే తింటయి గాని అవి వాన పురుగుల గురించి తెలియదు నాకు
ఆహా వానపాములు తింటయా
ఉ అంటే వానపాములు మట్టినీ తిని భూమిని సారవంతం చేస్తయ్ అంటరు
ఉహు ఉహు వానపాములు ఆహ అంటే వాన పాములు అంటే అవి వర్షం వెళ్ళినప్పుడు ఎల్తయ్ ఇంతింత అప్పుడు చిన్న చిన్నయి
పొడుగ్గ ఉంటయి అండి వానపాములు పొడుగ్గుంటయి లైట్ పింక్ కలర్ లో ఉంటాయి పాముల లాగా సన్నగా
అంటే సేమ్ పామ్ లానే ఉంటాయి చూడండి
ఆ కనబడుతూనే ఉంటాయండి వర్షాకాలం వస్తే బాగా కనపడతాయి
ఆ అవి మళ్ళ మనకి వర్షాలు వచ్చినప్పుడు చిన్న చిన్నవి వెళ్తయి చూడు సలా అవి వేసి మన చేపల పడు తై జూడండి వాట్
ఆ వాట్నే వానపాములంటరు ఎర్రలు అంటారూ తరువాతనే ఉమ్ ఉహు
అవునా అది నీకు తెలుసా
ఉమ్ ఉన్నరా
అవును ఉంటె వానపాములు పా వానపాములు అ ఒక్కటి చూ ఇట్లా వేలు చూపిస్తే బాగ వస్తాయి అని అంటారు కదా అది నిజమేనా
ఏమో అది నాకు తెలియదు
హహ ఆహా అకాని ఒకదాన్ని కొ కొట్టితే గుంపులు గుంపులు గా వస్తాయి కదా అవి
తాగుతా
ఆ ఆ
దేన్ని
ఉమ్ హా అవి కుట్టవు కదా
తెలిదండి
హు అంటే వానపాములు కుట్టితే విషముండదు వాళ్ళకి అని చెప్తారు కదా
అవి కుట్టవంటారు అవి
అవును కానీ ఈ సీజన్ ఎం ఎంతైనా గానీ ఇట్లా వానలు పడి మళ్ళీ ఎండలు ఎళ్తే పాములు తేళ్ళు అవన్నీ బైటికొస్తాయి కదా ఇప్పుడు ఈ సీజన్లో
అవునవును అన్ని బైటకొస్తాయి ఇప్పుడు
ఉమ్ ఆ వేడికి అబ్బో అస్సలు పల్లెటూర్లల్ల కొంచెం డేంజరే మనకు సిటీలల్లో అంత భయమేముండదు కానీ
ఎర్
పల్లెటూర్లలో మాత్రం బాగా భయం కదా
అవునండి
ఆ పోయిన సంవత్సరం ఇట్లనే జూన్ మ ధ్యలో థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా కని మా అత్తమ్మకి కూడా పాము కుట్టిందప్పుడు
అవునా అండి ఏం పామండి
అదీ కట్లపాములా ఉండే చిన్నగనే ఉండే కానీ కట్ల పాము అంటా రూ
అవునా కట్లా పాము డేంజర్ అంటారు కదా
ఉమ్ డేంజరే ఇగ ఏమో తను మామూలుగా మొత్తం సిమెంటే ఉంటాది మాకు ఇట్లా చుట్టూర కానీ ఇగ చల్లదనానికి అక్కడ చెట్లు ఉంటాయి మోటార్ వాటరు అవి పడతారు కదా ఆ చల్లదనానికి వచ్చి పైపుతో సహా పడుకొని ఉండే అది
అవునా అండి
ఆ
మరెట్లా ఇంజెక్షన్ వేపించారా
ఆ ఇంజెక్షన్ ఏ తొందర తొందరగా హాస్పిటల్కి అంబులెన్స్ మా ముందు మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పట్లుంటది అక్కడ ఇంజక్షన్ సేపించ్కొని మళ్ళా సిటీకి తీస్కెళ్ళింరు
నార్మల్గ
ఉ అంబులెన్స్ల ఏస్కొని సిటీకి తీస్కెళ్తే తొందర తొందరగా మూడు రోజుల వరు కు అడ్మిట్ ఉంచుకొని అది ట్రీట్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు మంచిగైంరు అది చేస్కొనొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లా మంత్రం ఏస్తరు కదా అట్లా మంత్రం దగ్గర్కూడా తీస్కెళ్ళింరు
ఔనండి
ఉ
ఏమన్నా ఇట్లా తినకుండా ఇట్లా ఉన్నారా అండి ఏమ పత్తెంగిట్లా చేయాలంటరు కదా పాము కరిష్నప్పుడెటు
అబ్బో తినద్దు పాము కరుస్తాంటే తినొద్దు తాగొద్దు అస్సలేం చేయోద్దంట
ఇంగౌనండి
ఉహు మామూల్గా అట్లనే ఆరొ ఇం ఇంకా వాలు ఏంటంటే ఇట్లా మనం పడుకోని కూడా ఇవద్దంట వాళ్ళని ఆ నైట్ అంతా కూడా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు పడుకోవద్దంట
ఓహో ఔన
ఆ
కొన్ని పాములు డేంజర్ ఉంటై విషం బాగుంటది వాటికి
బాగుంటది వాళ్ళకి ఇప్పుడు తేలుకు కుట్టినా కానీ బాగా మంటేస్తది కదా పాము గుడితే అంత మంటుండదు కాని
ఉ తేలు కుడితే మంటొస్తది అంటే అందులో మళ్ళీ రకాలు కూడా ఉంటై ఎర్ర తేలు అని నల్ల తేలు అని
అవునవును ఔను ఇవేంటంటే అవి ఊసుర్లు ఎళ్తై అని అంటారు కదా తెలుసా మీకు
ఆ తెలుసు విన్నాను
అ అవ్వి వెళ్తై వాటిని తినడానికి కప్పలొస్తై కప్పల్ని తినడానికి పాములొస్తాయి మళ్ళా వాటిని తినడానికి తేళ్ళొస్తా ఉంటై కదా పల్లెటూళ్ళల్ల
అ
ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర